లో
హలో
ఏం చేస్తున్నావ్
ఏం లేదు రా ఈ పని చేస్తున్నా బాన్నావా
ఆ బాగున్నాను నువ్వు బాగున్నావా
బాగున్నా
తిన్నావా ఆ వం టా అయింది తినటం కూడా అయియంది ఇప్పుడే
అవునా
ఆ నువ్వు తినలేదు ఇంకా మరి
ననువంటే చేయలేదు నువ్వు కానీ లేట్గా లేసినాయి ఈ రోజు సండే అని
ఆహా
ఆ
ఏం చేస్తున్నారు అంట పైన అంట
ఏమో ఏదన్న ఒకటి అయితది చక్కెన్ ఏదన్నా అయితది
ఉహు సండే స్పెషల్ చికెన్
ఆవునూ
ఆ పోయిందా అమ్మ పనికి
అంటా రెడీ అయింది
ఏముంది ఏం చేస్తాల
నేనేమో హాస్పటల్ కాడికి వచ్చిన
ఆహా నేను మిషిన్ లో బట్టల ఏసిన ఆహా హాస్పిటల్ కడివేనా
హాస్పటల్ కాడకపోయినా వేసుకొని బట్టలేసినావా మిషన్లో ఏం వండినావు మరి
నా రెచ్చిన నిన్న ఇది పాల కుర్ర పప్పు చేసిన
ఆ
ఇంకా తాత వచ్చినా ఎగ్ కర్రీ చేసినా
ఏ పాలకూర పప్పు
ఆ
చుక్కకూర పాన్
కొంచెం పప్పు అయితనే తొందరగా అయితే తది కుక్కర్లో వేస్తే రెండు విజిల్లు కడితే అదే అయితది
ఆ మామూలుగా కప్పుడుయితే నాకు కుక్కర్ లేకుండే ఉడకబెట్టి ఉడకబెట్టి అది ఏది
వామ్మో కుక్కర్ లేకపోతే పప్పు చేయ్యాలి ఇసుకొస్తంది ఈ పప్పేసే బాదులో ఒక కూర అయిపోయా అ చెయొచ్చు అనిపిస్తాదీ
అనిపించేది పప్పు చేయాలంటే విసుకు వచ్చేది ఇప్పుడు కుక్కర్లో ఏసా కదా తొందరగా అయిపోతుంది అన్నట్టు
ఆ తొందరనే ఆయితారు అలా
ఈడికి వచ్చాక కొనకొచ్చుకున్నా నేను కుక్కరు అంత ముందు ఇంటి కాడ ఉన్నప్పుడు గిన్నెల అంతా ముందుంటి కాడ ఉన్నప్పుడు గిన్నెలలోనే ఉడుకబట్ ఉండేవి ఉమ ఆస్ వచ్చేది
కూరలు చేసుకోవాల అనిపిస్తది
ఆ గంట రెండు గంటలు ఉడికయత్తి అది
ఆ పెసర పప్పు మళ్ల తొందరగానేడు కొట్టారులే
పెసరపప్పు తొందరగ ఉడకుతది ఇంగ నేనైతే ఎప్పుడు పెసరపప్పు ఎప్పుడు వండలే పెసరపప్పు ఎప్పుడు వండలే నేను
వెళ్ళచ్చావా ఎందుకు మచ్చాల ఎందుకు
ఇష్టమే కాని వండను ఎప్పుడు ఎందుకు నాకు అది అంటే ఇగ వండలేదు ఎప్పుడు కందిపప్పు ఎర్రపప్పు ఎక్కువ పెడతాం
ఆ నేను కూడా అయ్యే ఎక్కువ వండుతా పెసరపప్పు ఎందుకో మ చేసేటప్పుడేమో మంచిగా లీజ్ లూజ్ లూజ్ వాటర్ వాటర్ లాగా చేసుకుంటావు అది రెండు గంటలుగాగమరి గట్టిగ అయితది
గట్టిగా అయితది మళ్ళీ ఎంబటే ఖరాబ్ అయితది అది కొంచం ఎండగొట్టింది అనుకో ఎంబటేఖరాబ్ అయితది
ఏమంటరు ఇంక ఎంత బుడగలు బుడగలు వస్తది అది రాబ్ అయితే
ఆ అందుకని నాకు ఉండబుద్ది ఇది అది తొందర కరాబ్ అవయితది అని మన టేస్ట్ సూపర్ ఉంటది ఓ
ఎన్ని గంట్లలకు వచ్చిన మరి పనికి
ఇప్పటి దాకానే వచ్చిన ఒక పది నిమిషాల ముందు వచ్చి గుర్తొచ్చి ఇగా పని చేస్తున్న
బానే వర్షం బాగాది లేన్న
అవునుగా ఫుల్ వర్షం పడ్దది
ఆ
నైతేే వస్తున్నావ నీ పనికాడికి ఆ పేషెంట్ ఉండరు అది ఇది నంట ఇంగ మళ్ళ ఉట్టాలే పోయినా అ ఏదునుగాని మళ్ళ పొద్దునారా అంటే ఇప్పుడు వచ్చిన
ఆహా
నైట్ చల్లగ ఉంది వాతావరన ఏం లేదురా ఊకి తుడుసాలని
ఆహా ఎంతిస్తారు
నిర్
అర్ధం కాలే
వస్తారా
ఆహా
ఆ
ఇన్న వర్ష వర్ష పాటది ఇప్పుడు ఎండ ఎండదే వెళ్తుంది మళ్ళా ఆ మరి
ఇంటి లోపలు ఉన్నార
ఆహాబ్బ పొద్దిగాల పాల ప్యాకెట్ కని పోతే ఏడ గుంతలు డినే తీసిపోయి తీరు మొత్తం కాలు కాలే దిగబడుతుంది అసలు
నాకయితే ఆ ప్రోబన్నాడు
ఈ రోడ్ ఎప్పుడు వేస్తారో ఏమో
ఏ ఇస్తండో ఇగా స్కూల్ పిల్లలకు కూడా ఇబ్బంది అవుతుది కదా
ఆ ఇప్పుదూ ఇంగో అయ్య లి పోయారు ఇట్లా అయితే ఇంకా గుంతలు తీసి పెట్టిరు మొం లోపలికి ఆ పిల్లలు ఎట్టారు మూ మళ్ళ ని సాడ్లు మూసేసిరు ఎట్లు నుచి పోతారో ఏమో పోయేతోలు
నిన్న నేను మా మా చిన్నోనికి బుక్స్ తీసుకొద్దాం అని పోతే పెద్ద గుంట తీసి పెట్టిండ్రు ఆయన ఉండి బెదిరిస్తున్నాం ఏది అట్లా వస్తురూ ఏది అల పడుత అట్టుపోరి అట్టుపోరి అనగా ఇ సప్పు కంట వచ్చి మళ్ళా స
ఆ ఇక స్కూల్కి పోవాలంటే మళ్ళా ఇక మెయిన్ రోడే ఎక్కల లేకపోతే సందులు సందులు తిరుకుంట పోవాలి
ఆ మళ్ళా చుట్టూ తిరిగి అట్ నుంచి నచి మళ్ళ నుంచి ఇది పోయిన
ఆహా
ఆ ఏం చేస్తుండు మీ ఆయన పోయిండా ఆటో కి
చద పోయిండు నైట్ వస్తాడు కార్ కి పోయిండు ఆయన నిన్న
ఆహా
ఉమ్ ఇంకా నైట్ వస్తాడ ఇగ ఎంతదని పంతాడేవ అయ మదంతా వాసింది పాపం
దెబ్బ తాకించుకుండు కార్కి పోదామనే పొద్దిదుగాల ఐదు గంటలకు లేచిండు అది మన కార్ డోర్ ఉంటాదిగా
ఆ
కాలు పైకి పెట్టి డోర్ తీసేసరికి మన కింద వేలు ఉంటాయి ఇన్ని ఆ వేలు మొత్తం పైకి వచ్చింది విరిగిపోంది
ఆ
గోరు గోరు అంతా పైకి వస్తే మళ్ళా ఇక ఆయనకి మొత్తం కాలు వాసింది అప్పటికే ఇక
మరి డాక్టర్ దగ్గరికి పోయి క్లీన్ చేయిుకుంటారు అయిపో కదా కడిగించుకుంటే అది కడిగించుకొని బ్యాండేజ్ చేసుకుంటే అయిపో
ఆ మొత్తం క్లీన్ చేయిపించుకుని టిటి సూదసుకోనే ఇక కార్ కి పోయిండు ఇంటికాడుండి ఏ చెయ్యానుని
ఓ ఏం చేస్తుంది మీ బుట్టయన
అ ఎప్పుడ లేసిక్క లేచంది మాకు లేచినక ఒక అర్ధం కంతసేపు ఆటంలమ్మ అందరం కలిసి ఆట ఆడుతాం
ఏ మాట
ఏముంది దుర్గా కోట్కోడం తిట్కోడం అంత నవ్వుకోడం ఇంగ ఎక్కువ వాళ్ళ నాన్న ని సాతాయిస్తాన్నాడు పొద్దుగాల లెవ్వంగానే ఆళ్ల నాన్న ని సతాయిస్తుంది యాడ దొరికిర్రు మీర్ నాకు అని అంటడు యాడ దొరికిర్రు మీర్ నాకు అంటడు ఆ
ఇంట్లో నుంచి ఎప్పుడు బయట పడదాం అనుకుంటాడేవో ఇగ సతాయిస్తుంటే
ఇంగ ఆయన మళ్ళీ ఇప్పుడు పోయిందంటే సాయ రాన్నారు కాబట్టి ఆయన ని సతాయిస్తుంది ఇంగ ఆయన అంటడు ఆయన అంటడు గాని యాడ దొరికిర్రు మీర్ నాకు కు అంటడు
మేం అంటం యాడ దొరికినవ్ అని
ఇద్దరు ఇద్దరే మీరు ఇద్దరు తయారయిర్రు ఇద్దరు తయారయిరెంది అని అంటడు భరించకలేక యాడ దొరికిరమంటే ఏమంటాం కదా సిద్ధిపేట దొరి కిం అంట మనకు సంబంధం లేని ఊరు కాబట్టి అట్ట అంటం అన్నట్టు ఉతకాలం అన్నట్టు అది
అవునా
ఇంకా
మరి
ఏముంది మ్యాట్లు వాషింగ్ మిషిన్ల ఏష్నా ఏమో మేమంటారు మురుకుందనుకుంటా తిరుగుతా ఉంది వేగం
అ
ఇల్లు
ఎస్తలేదు చేద్దామంటే ఎత్తలేడు మాతమ్మునికి ఫోన్ చేసి ఎత్తుత లేడు మాట్లాడదామంటే
ఈ బ్యాలెన్స్ లేకపోతే అసలు ఫోన్లే కాదు
అప్పుడయితే నిజంగా ఫోన్ బ్యాలెన్స్ లేకుండా ఎట్ల చే ఒక పది రూపాయల కార్డు వేసుకునేది ఫోన్ చేసుకునేది
ఆ అవును అప్పుడే బాగుంది గంతా లేకపోయినా సరే పది రూపాయలు ఇరవై రూపాయలకే వచ్చేవి ఇప్పుడెమో వందలు వందలు
ఇరవై రూపాయలు అంతే లాస్ట్ ఇంకా ఎక్కువ ఉండ చ్చుగా నేను నాకు తెలువది గాది
ఫోల్ వా డబ్బా ఫోన్లేనాయి
ఆ మళ్ళీ ఎస్ఎంఎస్ లకు ఒక కార్డ్ ఉంటుండే ఆ కార్డు తెచ్చుకునేది పదకొండు రూపాయలు పెట్టి ఇంగ ఆ మెసేజ్లు చేసేదిలే మాసి చేసేది మా ఫ్రెంస్ తోని ఏం చేస్తార బాగున్నావు నాకు మీ రిప్లై ఇయ్యాలి ఇయ ఓయమ్మ ఆ మెసేజ్లు గాదు
ఆ
ఉ
అప్పుడు ప పాటలా న అ
సేలు గాదు కదా అసలు ఫోన్ రీచార్జ్ రీజ్ చేస
ఇప్పుడేమో టచ్ ఫోన్లు ఇప్పుడు ఒక్క రోజు కూడా ఫోన్ ముట్టుకోకుండా ఉండలేం
ఆ ఇప్పుడు వాళ్ళస్ ఉంటల కొంచెం ముసలి వాళ్ళకి ఫోన్లు వాల్ల ఎక్కువ మాట్లాడరు కాబట్టి ఎక్కువ యూజ్ చేయ్యరు కాబట్టి వాళ్ళకి ఇట్లా గిట్లా కార్డులు ఉండవ్ ఒక పది రూపాయల కార్డు వేసుకొని
ఆ ఇప్పుడు యాడ కూసోల్లావులు కూడా తత్పోలు వార్తురు ఎవలో అంటారు రీల్స్
ఏముంది ఇంతగుసలు ఏం చేసేది ఉంది అది పోత్తవురికే వీడియోలు చూస్ కుంట మంచిగ
ఆ
చూస్తున్నావా ఎ ఇట్లా చేస్తూరు ముసటిలు అయితే బా అమ్మ రీల్సే చేస్తున్నారు ఒక ఆమె వస్తది మంచిగా గిన్నెలు గ్లాసులు అన్ని కట్టుకుంటది చెవులకి ఏమో శౌలకి ఏమో అవి గంటేలు కడ్తది గంటలు గడతది
ఆ
బాగ చేస్తది అవా డ్యాన్స్ కూడా మంచిగ చేస్తది రా
ఆ అంతేనా
ఈ సారి నేన్ చూపిస్త ఎప్పుడన్నా
ఆ షేర్ చేయి సూస్త
ఆ నీకుంద ఇన్స్టాగ్రామ్
ఆ ఏంది ఆ ఉంది
అహు ఏమో తెల్వదా